చెబ్బవ్ ఏం చేస్తున్నావ్
నీకు నేను తెలుసా
మ్మ్
ఉమ్
వాకే వాకే సార్
దీంట్లో వీడియోకాల్ చేయలేమా
తిక్క ఆ చెయ్యలేము ఎడ్డెడ్డిగా చేస్తావు
సర్లే ఊకె ఇసుగ్గోవద్దు
నేనేం విసుక్కోలే
దీంట్లో అమౌంట్ గురించి మాట్లాడకూడదా
అహా
ఉమ్ హు
ఉమ్ హ్ హ్మ్ నా స్కూల్ ఫ్రెండ్ మెసేజ్ చేశాడు తెలుస నాకు హాయ్ అని బెట్టాడు రిప్లే ఇయలే
ఏశోదనే ఎవరో అంటరు
యశోదా యశోదా ఎవ్వర్రా
ఎవరసల్ మొన్న ఇంటికి పోయినం వాళ్ళేనా
వాళ్ళు కాదులే
మరి
హ్మ్ ఎవ్వరోలే
చెప్పెవరో
అ స్కూల్ అబ్బాయి హ హల్లో అన్ బెట్టాడు నేన్ రిప్లైయియలే తర్వాత మళ్ళీ హాయ్ అనిబెట్టా రిప్లై ఇయ్యలే వెంకటలక్ష్మి గారు అనిబెట్టినాడు నెంగుడ రైప్లే ఇయ్ల కొవ్వు గదా నాకు
ఎవరంటాడు
వర్ధన్
వాడు ప్రపోజ్ చేసినాడన్నవ్ వాడా
ఉమ్ వాడే బాగ్గుర్తుందీ నీకు
హ్మ్ మీకేం బా అందరు చేస్తారు అందరు
హ్మ్ నే రిప్లై ఈయలే అయినా ఎట్లా పోయిందబ్బా అనుకున్నా
ఏంది
నేనేం రిప్లై ఇయ్యలే, నెంబర్ అంటే ఉండింది నెంబరు తీసేసాన్నావు గదా
నేనా
ఆ
నేనెప్పుడు దీసిన నంబరు
అవును తీ నేనే తీసేసినట్లున్నా అయితే అవున్లే నేనేలే పీకేస్న ఏవో మాకు పీకేయల్ అన్పిచ్చి పీకేస్న ఆ స్నాప్ లో గాని పీకేస్నాను ఇంక ఇన్స్టాలో ముందే పీకేసున్నవ్ నువ్వు ఇంకా నే ది ట్లో గూడ తీసేసున్నాం కానీ సేమ్ రిప్లై ఇల్లాది ఏం లేదు వదిలేసిన అట్లనే
ఊ
బొల్ బొల్ బొల్ ఏం చెప్పాలీ ఎప్పుడు
ఎప్పుడు చేసింది
నాకే నేనెందుకు చేస్తా నాకేమన్నా ఎడ్డా
ఉహు
నాక్ నెంబర్ కానీ సేవ్ లో లేదు
ఊ
ఈరోజ్ మధ్యహ్ ఎస్టడే టువల్ టువలు
ఆ
మధ్యాహ్నం చేసింటే మళ్ళీ నైట్ కాని చేసిన నేను ఆడ రిప్లై ఇయలే వాడు ఇంగ ఇప్పుడ్ వరకు
నన్న మధ్యహ్నం దా
నిన్న మధ్యాహ్నం బెట్టా నిన రాత్రి వెట్నా నేను ఈ రోజు దీస్కున్నా
నాకు జెప్లేదే
నువ్ యాడ బిజీ మా ఎవరికి చూపిసినా తస్లీం కనుకుంటా వాయబ్బ అంత రెస్పెక్ట్ ఉంది నీకూ అంట
అహహహ మళ్ళీ ఈరోజు వెట్నాడా
పెట్లే నిన్న రాత్రి ఎప్పుడో పెట్టింది అంతే హలో వెంకట్ లక్ష్మి గారు
ఉహు
అంతే అమ్మ ఇంకెప్ చించుక్ చించుక్ చించుక్ చించు చెపు చెపూ
ఆ మెంగల ఏసానడేమో
ఊ
అ
చేస్తానంటాడు వాడు నాకు తెలుసు
అబ్బా అబ్బా నీవు
అహహ మ నువ్ వెచ్చలు కాకపోతే నువ్వు చెప్పేది
నువ్ ఇప్పుడు నిజ్జంగానే చెప్పినావ్ కామెడీ గ్గాదు
అవును కామిడి గాదు నిజమే జెప్నా
ఇంగా జేస్తాన్నోడు ఈడ్నే ఉంటాడు మెంటల్ దానా
ఆ నేను
అంతే గాద్ టు టూ సైడ్ జూల్లే అన్ని రోజులు వస్తే ఉంటారో ఉండరు తెలిదు ఇదయితే ఇంకా పీక్స్ లో లేవ్వ థాట్స్
వాయబ నీ తలకేలే
పెద్ద అంద గతని హెచ్చలు
హ నీ అంత కాద్ లె నాయనా
ఆ బాపనయినా ఇంగ
ఊ
ఇంకా ఐస్
లేదో నీ అంత నీ అంత ఫ్యాన్ ఫాలోంగ్ లేదులే
ఆ ఐస్వరయి నువు ఇందాకే ఇందాక జేసానూ పెన్ పెదిసలా
నువ్వు అడిగేది మళ్ళీ హచ్చలు పడుకుంటా తెలియదు వాళ్ళది ఏ ఊరు తెలుసా మూల పల్లె సిద్ధవటం దగ్గర
డెల్సు
ఎట్లా తెలుస అంటే మా అత్త వాళ్ళ ఊరుగాని అదే అంటే సిగ్ధవటం మాతది అక్కడే పల్లె వాళ్ళది
ఉ
సో అట్లా తెలుసు ఆ బోల్ మాకు ఈ రోజు ఎగ్ పెడతారులే ఎగ్ పెడతారు ఉ ఏమి సైలెంట్ అయిపోయినావు
చెప్పరా
మాట్ ఏ ముందబ్బ చెప్పాలి నువ్వే చెప్పాలి చెప్పాలి చెప్పాలి యోగా జాయిన్ అయిపోతా నేను ఇంకా ఈవినింగ్ టైమ్ ఈవినింగ్ టైమ్ చేద్దాం అనుకుంటున్నా
ఊ
ఏమంటావు ఈవినింగ్ చేసేదా మార్నింగ్ చేసేదా
ఇప్పుడే మార్నింగ్ చేయ నాకు మళ్ళీ ఈవినింగ్ చేయ చేసుకోవు ఎప్పుడో ఒకపుడు నాకు ఎందుకు
ఈ హెచులు తగ్గించుకుంటే మంచిది చార్
ఇదేయాలా నీకు ఇలా వతనవ్ నోరని ఇంకా చేయాల నీకు అంతలా రెడీ కావాల ఇప్పుడు నువ్వు అంత మంచి ఇగ ఇప్పుడే పోదున్ ఇప్పుడే పోదు దాన్ని మాట్లాడు ఏందో సొగసు మళ్ళీ
ఏ ఏం మెంట్లా ఎడ్ది ఎడ్దిగ మాట్లాడతానవ తిక్కలోడా
ఏహా అట కాదు అది ఎక్సర్సైజ్ ఏది అనుకుంటా అంటే ఇంకా
స్తాను చెప్పినా మరి ఓవరాక్షన్ పడకు నువ్వు ఆ
సరే సర్లే చేస్త ఎప్పుడున్న చేసుకో నాకెందుకు సద్దె నన్న చేస్ నైటన్న చేసుకో
నువ్ చేస్తావా
నేనండి చేస నాకే మద్దు
అ ఊగాని స్లేమ్మ తాయిరవాలు
హ ఎట్ల నాదొకే
ఎందుకు అంటే
ఇప్పుడు స్లిమ్గా తయారయి ఏం చేస్తావ్ మీ అమ్మాయిని పడగోట్టాలనా
అబ్బా ఇట్స్ ఫిట్నెస్ హెల్దిగా ఉంటుంది బాడీ
బ బా బ నువ్వు ని సోకులు వేస్ట్ మోహనీకి బములు అది మేకప్లు
ఇవాళ్ళు ముస్లిమ్ సంస్థ గ్యాంగ్ ఉంటార అనమాట వాళ్ళంత ఫుల్లు మేకప్ వేసుకొచ్చారు అమ్మ ఆప్ చూపించ చూడవే చూడవే ముస్లిమ్స్ ఎట్లా రెడీ అయితారంటే నువ్వు రెడీగావే అట్లనే అన్నా నేను
అంటే బురకా లేకుండా వచ్చినారా
వేసుకున్నారు కానీ ఫుల్ మేకప్ వేసి లిప్స్టిక్ వేసి
ఉ
ఆ అట్ల వెడితే తూగనీ రెడిగా నిన్నెవరు ఆపినారు నేను ఆపినాన అన్న
అ
ఉన్నారు లేే ఒకరు ఆపే వాళ్ళు
అనిందా
ఆ
నేను ఏమి అననువే ఆ పాపని
ఆ లిప్స్టిక్ పూసుకున్నాగానీ అరుస్తాడు
వే వే న్యాయంము ఉండాలి ఏమన్నా
అది నన్నేం మా నడే అనుకున్నా నేను పేడ పేడ పూసుకున్నట్టు అంటాడు
ఒకసారి అ పాప ఎప్పుడు బి త్రీబుల్ ఇ ల్యాబో ఐటీ ల్యాబో పైన ఐటీ ల్యాబ్ బి టు బి ల్యాబ్ కిందండే ఎప్పుడో తెలుదు లిప్స్టిక్ పూసుకోవచ్చునింది
ఆ
అప్పుడు అది ఆ క్రాక్ క్రాక్ వదిలేస్తుడు కదా లిప్స్ మొత్తం మళ్ళీ సగం సగం కలర్స్ ఉంటాయి అట్టు వదిలేసినప్పుడు
ఉహ్
అది ఒక పక్క రెడ్ గా ఇంకా క్రాక్ వదిలేం ప్లేస్ లో పింక్ గా లేయర్ లేేయర్లలా లేస్ పెయింట్ కొంతమందికి ఎందుకు నార్మల్ గానే బాగుంటుంది ఉంటారు కదా అ వెంత ఎందుకు పయడ అని ఒక్కసార అంటే ఇప్ప అంతే నేను
ఏమప్ప నాకేంసు
నువ్వు ఎప్పుడు లిప్స్టిక్ పోవు కదా మాక్సిమం పోయ్యవు
అ హా ఎప్పుడు నేను అసలు పొయని నాకు ఇష్టం నాకు
ఆ బాబకి ఏమో తెలిదు ఇంక నేను ప్యాచ్ ప్యాచ్ వచ్చింటే ఆ మాట అనిట్ సారి అంటే అప్పటి నుంచి అబ పోయిదు సుకొచ్చుకుంటా అంది
ఆ
ఉహ్
ఉ మోస్ట్లీ ముస్లిమ్స్ అంతా బాగా పూస్తారు
చూడాల స్వామి వాళ్ళ పెళ్ళికి పోతాం కదా బా బా బా వాళ్ళు అసలు అసలు అయితే వర్జినల్ బంగారమే కాదు
కాదు ఊరుకె డూపు
ఊరికే డూప్ బంగారాలు నడుముకు కట్టుకొని తలకి కట్టుకొని జిట్టు అంతా అలా అ తీసుకుంటా చెవులకి పెట్టుకొని ఏ చేతులు చేతులకి ఆడంటే ఆడుంటాయి చేతులు షోల్డర్స్ గాని ఆడ కింద ఉంటది ఎడా అన్ని పెట్టుకొని వస్తారు చూసి అట్టే మనిషి మెరిసిపోతా అంటారు
అ హలో
ఉమ్
నువ్వు ఎప్పుడు చూసినావు
మేం క్యాటరింగ్ బలేదా ముస్లిం వాళ్లనికి
ఓ ఓకే ఓకే ఓకే
ఆ అప్పుడు వీళ్ళు మా ఫ్రెండ్స్ ఉంటారా వీళ్ళుండుకనేసి
అదే క్యాటరింగ్ బయేది అదే అట్లా చూసేక పోయేది
హహ్ విల్లుండుకునే సేమ్ అంటారు తెలుసా ఉహ్ ఓ బా బాబ్ బలే అందరూ అంటంటాడు ఆహా ర ఇప్పుడు నువ్వు ఎట్టున్నావు తల హ్యాటే కొన్ని చేతికి గ్లౌజ్ వేసుకొని మాస్క్ పెంటీ షర్ట్ వేసుకొని పని చేసుకుంటా ఉంటావు
ఆ
నీ అమ్మాయికి వాళ్ళ పోయి మూకడు పని చేసుకో పొయ్యిఅంటారు నేను
నువ్వు ఏం తక్కువ కాదు
నేను నా క నేను ఎవర్నో చూడుకో నీకు పోయినా నాయనా
పైన పోతా కింద పోవు